ఆవును మరి
మీరు బాగుండారా ఎలా ఉండవో
వాగడ్
ఇంట్లో అందరు బాగుండారా ఏం చేస్ నవో
ఏం చేయలేదండి పచ్చడి చేసినాం
అవునా
ఆ సోపాయలు కొంచం ఏయిమా
నువ్వు కమ్మంలో ఏం పరిచేస్ చెయలేదా
లేదు లేదండి అ
ఆ
లేదు బడ్జెట్ లేదని పర్చేస్ చేయలే
అవునా అంటే నీకు ఎలాంటి బట్టలు అంటే ఇష్టము
నాకం హాఫ్ శారీస్ ఇష్టం
అవునా అంటే క్లాత్స్ ఉంటాయి కదా హాఫ్ సారీలో అంటే కొన్ని కాటన్ ఉంటాయి అదేంటి పట్టు ఉంటుంది సిల్క్ ఉంటుంది ఇప్పుడు
నాకు గ్ర్యాండ్గ వర్క్ ఫుల్ వర్క్ ఉండే హాఫ్ శారీస్ అంటే ఇష్టం
ట్యాన్సి టైపా ఇష్టమా అకేషన్స్ చాలా వేసుకున్నాడట్టు అంటే అది కం అప్పట్ గా ఉండదు కదా మనకి
అంటే అకేషన్స్ కలర్ కి టూ మినిట్స్ వేస్తాం మనం రోజంత్ త వేసుకోం కదా
అంటే నీకు కంఫర్ట్ గా ఉండే ఆ క్లాస్ ఉం టుంది కదా అవి ఎలాంటి కంఫర్ట్ మీకు కంఫర్ట్ గా అనిపిస్తుంది నేను డే అన్ మెయింటైన్ చేయగలను అనేసి ఉంటుంది కదా
అజ అంటే నేను లైట్ గా ప్రిఫర్ చేస్తాను అంటే ఫ్యాన్సీ అకేషన్స్ టైం బర్తతే
అవునా యాక్చువల్గా నాకైతే ఆ నేను అవు నాకు ఫస్ట్ కంఫర్ట్ గా ఉండాలి బట్టలు ఏది వేసుకున్నా మనకి ఇచ్చింగ్ అవంత ఏం ఉండకూడదు అంటే అకేషన్స్ అంటే నేను సపరేట్ గా అనేది ప్రిఫర్ చేస్తాను అది కొంచెం గ్రాండ్ గా ఉ అవుతుంది ఇలా వెళ్ళి అలా వేసుకొచ్చి తీసి పెటేసాము నేను ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు ప్రిఫర్ చేస్తాను ఇన్ ఇంట్లో ఉన్నప్పుడు ప్యూర్ కాటన్ ఆ మంచి సాఫ్ట్ ట్టుగా ఉండాలి క్లాత్ అనేది
ఆ
ఆ టైప్ లో కొంచెం ప్రిఫర్ చేస్తానేను
హ్మ్
మీరు
నేను అంతే అండి వే
ఆ అదే నేను ఇప్పుడైతే కొంచము శారీస్ అవి ఉన్నాయి కొన్ని శారీస్ అవి తీసుకొనిళ్ళి స్టిచ్చింగ్ చెపించు కోవాలి అంబ్రల్ల టైపు ఇప్పుడు మళ్ళా అనాట్కలి అంబ్రాల అంతా మళ్ళా పాత మోడల్స్వచ్చాయి కదా ఆ టైప్ లో హ్మ్ మొత్తం ఫ్లయిర్ పెట్టి కిందంతా ఆ గౌన్ టైప్ లో స్టిచ్ చేసుకోవాలి ఏ మంచి టైలర్ ని ఎతుకుతా ఉండాను బాగా ఎవరు ఆ మనం అదే చూడాలి సర్చ్ చేయాలి మంచి క్లాత్ తీసుకొని పోయిచ్చినా కూడా అంత బాగా స్టిచ్చింగ్ అనేది ఫిని ఫినిషింగ్ సరిగా ఇవ్వడం లేదు హ్మ్ కొంచెం డిసప్పాయింట్ అయిపోతాను నను బాగా ఏదో ఎక్స్పెక్ట్ గా ఇస్తాను వారు సర ఏమి బాగా కుటరా చాలా బాదేసేస్తుంది డ్రెస్ అంతా పోయింద బా దానికన్నా రెడీమేడ్ బెస్ట్ అను కుంటా కానీ రెడీమెేంట్ అనేది లైఫ్ రాదు కదా ఆ ఏంది
ఆ
ఎన్ ఎంది
నే నేర్చుకోవాలి టైలరింగు
నేర్చుకోవాలండి ఎక్కడ నాకు పాప ఉంది కొంచెం ము ఇబ్బంది పెడుతుంది పాప పాపని చూసుకొని నేను నేర్చుకోలేను పాప స్కూల్ కి వెళ్తే టైలరింగ్ నేర్ చ్ కొనీ కుట్టుకోవాలండి మ్మ్ మా పాప కొంచెము అతి కొంచెంమా చానా అతి, ఇద్దరు పిల్లలు నాకు అందుకే నేను వాళ్ళని పెట్టుకొని ఏమీ నేర్చుకోలేకపోతాండా వాళ్ళు కాని కొంచము అదే స్కూల్కి వెళ్ళేటట్టుయై తే ఇంకా చెప్పాల్సిన అవసరంలే బా నేర్చుకోవచ్చు మ్మ్ ఇంకా పోయిందా
లేదండి నేను కాఫీ నాకు అలవట్లేదు
అవునా, కాఫీ లేందే రోజు గడవదండి టీ కాఫీ ఉండాల్సిందే ఏదో ఒకటి అలా అడిక్ట్ అయిపోంది
అది మంచిది కాదం హేల్త్కి
ఆ మంచిది కాద్ చాలా మంది చెప్తారు అది కెఫీన్ వాడోద్దనేసి కానీ ఏం చేయడం అలవాటు అయిపోయింది అలవాటు మార్చుకోలేకపోతున్నా కొంచెం కొంచెం డైవర్ట్ చెయ్యాలండి సౌండ్స్ ఏమైన వినిపిస్తున్నాయా నా సైడ్ నుంచి
చనా అండి కొంచెం కాదు
అవునా హస్ సారీ అండి డిస్టర్బ్ చేసినందుకు ఏం చేస్తున్నారు ఇంకా అదే నేను టైలరింగ్ చూడాలి ఆన్లైన్ లో ఐన నే నేర్చుకోవాలని ట్రై చేస్తున్నాను ఆన్లైన్ లోనే నేర్చుకుంటే కొంచెం మన బట్టలన్నా కుట్టుకోవచ్చు కదా ఆ
అంతే అంతే
చూడాలీ నే కోవాలి చానా ఉన్నాయండి నేర్చుకోవాలంటే లైన్ లోనే
ఆహ్ అవునండి
ఏం ప పని చేస్
అవునండి బిజీ ఏం లేదు కాకపోతే ఉండే వర్కే
బా రోటీ ఎ కర్ అడగడం తినడం కడగడం ఉతకడం ఇదే పని మళ మార్నింగ్ అయితే మన రొటీని
సామాన్లు దోంతున్నానండి డి
అవునా వా మా ఇంట్లో చూడండి ఫ్యాన్లు ఏమి ఆఫ్ చేయకుండా అట్ వాళ్ళు వెళేసి వెళ్ళిపోయారు
అయ్యయ్యో
హ్మ్మ్ టుంది మా ఇంట్లో వాళ్ళతో అ క్లైమేట్ ఈ రోజు చాలా బాగుంది చల్లగా ఎండలు పోయి
గా పడిందండి
అవునా చల్లగా ఉంటుంది కదండి
మీ అక్కడ పడలేదా
హుమ్ లేదండి మాకు వర్షం అటా ఏం పడలేదండీ ఎండ సా
మాకు చానా బాగా పడి
మల్ల వర్షం ఏం పడలేదు కానీ కొంచెము మబ్బేసుకొని డండం ఉరుము స్తా ఉంది ఏమనా రావచ్చేమో నైట్ కి చెప్పలేం
మీరు సౌండ్ భలే చెప్పారు డమడమ
కొన్ని టిప్స్ ఏమన్నా ఉంటే చెప్పండి హెయిర్ గ్రోత్ కి
ఆక్చువల్గా నాకే హెయిర్ గ్రోత్ అవ్వదండి
అవునా
ఇక టిప్స్ అడగాదు ఇంగ
అంటే నేన్ టిప్స్ చెప్తాను కాని నాకు అది సట్ అవవు చెప్పండి పెరగవ్ కానీ నేను వాడను అవంతా నాకు పిల్లలు చూసుకున్న దానికే సరిపోతుందా ఇంకా అవంత వాడేంత టైమ్ ఉ
నాకు కూడా అంతే అండి మా అత్త పిల్లల ను చూసుకుండేకి సరిపోతుంది
వామ్మో
చాలా వచ్చండి వాళ్ళు మ అత్త కూడా వాళ్లతో సేరి అత్త అయిపోయిందే
అహ్ అహ్ మీరు కూడా అత్త అయిపోండి
వద్దండి వాళ్ళ ముగ్గురిని ఏగలేకే అయిపోతున్నా మళ్ళీ వాళ్ళతో జేరితే మమ్మ మమ్మని నన్ను ఏసేస్త
ఇంకా సన్నారు
ఏం చేయలేదండి ఆ సరే అండి